ఆఁ హ్మ్ చెప్పు ఇప్పుడు.
హ్మ్ స సెలెక్ట్ చేసుకోండి ఏదైనా ఒక టాపిక్.
టాపికా చెప్పు ఒక టాపిక్ నువ్వే.
అది మీరే నిన్న ఒక పిక్ సెండ్ చేశా నేను.
ఆ ఆఁ
మాట్లాడండి మూవీస్ గురించి.
పిక్కా
మూవీస్ మూవీస్ గురించి చెప్పండి మీరేమైనా. అడగండి క్వశ్చన్స్ ఏదైనా మూవీస్ గురించి.
వాయిస్ కట్టాయితుంది.
హలో
హలో
ఇప్పుడు
ఆ ఓకే ఓకే
ఆ వెళ్తారా మూవీస్కి మీరేమ
మూవిసా ఏ వీకెండ్ వీకెండ్ అంటే అంత ఏం లేదులే గానీ అప్పుడుప్పుడు మ్ రేర్ కేస్. వెళ్ళాలి అని ఇష్టం ఉంటే వెళ్తం
ఆఁ
మ్ లేదు మ్యాక్స్ వా వస్తూనే ఉంటాయి కదా ల్యాప్టాప్ లో చూసేస్
ఆఁ కని ఇంకా ఎంజాయ్మెంట్ థియేటర్ కి ఎళ్ళి చూస్తరు కదా ఫ్రెండ్స్ తో పాటు.
వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాం ఇగ ప్రతి వీ ప్రతి వీకెండ్ అంటే క కుదరదు కదా బడ్జెట్ ఫ్రెండ్లీ కదా బడ్జెట్ కూడ ఉండాలిగా! నువ్వు వెళ్తావా
ఆ నాకు మూవీస్ మీద అంతా ఏం ఇంట్రెస్ట్ ఉండదు సో నేను వెళ్ళను
ఓకే
ఆ హై నాకంత ఇంట్రెస్ట్ ఉండదు మూవీస్ మీద ఏమైనా వస్తే టీవీ లో అప్పుడప్పుడు చూస్తా ఇంట్లో
ఫుడు ఫుడ్ ఫుడ్ హలో ఫుడ్ ఇష్టమేనా హలో హలో నువ్వు సిస్టర్ ఉన్నార
హలో హలో అక్కా
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది ఇందాక వైఫై ఆఫ్ అయిపోయింది సో అందుకోసం ఉమ్
ఫేవరెట్ ఫుడ్ అని అడుగుతున్న
హ వెైజ్జ వెైజ్జ్ లో అయితే యితే ఆలుూ నాన్ వెజ్ లో చికెన్ బిర్యానీ
ఓకే తోండి మటన్ బిర్యానీ మండి
హు అవన్నీ నా మటన్ ఏం తినను నాన్ వెజ్ ఓన్లీ చికెన్ మాత్రమే తింటా
కే ఫిష్ గూడా
ఆహా తినను ఫిష్ గూడా తినను చికెన్ కూడా ఈ మధ్యనే తింటున్నా
ఎందుకు
ఆ నాకు అంతగా ఇష్టం ఉండదు ఎందుకో నాన్ వెజ్
ఓన్లీ వెజిటేరియనా ఇన్ వెజిటేరియన్ బ్యాచ్ ఆ
ఆ మీరు చికెన్ తింటారా నాన్ వెజ్
నేను చిన్నప్పటి నుంచి వెజిటేరియనే ఉ
ఓకే ఎందుకు నాన్ వెజ్ ఇష్టముండదా
ఆహా
అవునా
ఫ్యామిలీ అంతా ప్రిఫర్ చేయలే దానికి
అంటే బ్రాహ్మిన్స్ ఆ
వైశాస్
సమ్ టైమ్స్ మా అక్కయ్య కూడా ఏమంటదసలు నువ్వు వైశాస్ బ్రహ్మిన్సలో పుట్టాల్సిందానివి అంటది అసలు తినన్ నేను వనాన్ వెెజ్
ఉంటారులే కొందరు ఉ చాలా మసి పూసి ఇస్తారులే గాని ఫ్రెండ్స్
ఫ్రెండ్సా అవునవును ఊ తిన్ అయినా వైశాస్ అయినా కూడా బయట ఇన్ ఇంట్లో తినకపోయినా బయట తింటారు ఊ
కలవట్లేదు కదా తెల్వదిగా
ఊ ఎగ్ కూడా తినరా
ఆహా అన్నీ ఒక్కొక్కసారి టేస్ట్ చేసా చికెన్ ఒకసారి ఎగ్ ఒకసారి టేస్ట్ చేసా
ఆ ఇన్ నచ్చలేదా మరి
ఆ ఆ అంటే ఫోర్సబుల్ గా ఫోర్సబుల్గా ఇంకా సర్లే పోనీలే మీ ఆనందం ఎందుకులే అనేసి పరులే వన్స్ అయిపోయింది
ఓకే ఊ వెజ్ లో ఏదంటే ఇష్టం ఫేవరెట్
చపాతీ విత్ ఆలు
ఆ అందరికి ఆలు కరీన్ వ ఆలు బాగుంటాది కానీ కొంతమందికి నచ్చదు
హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి మ్యాక్స్ తినరు ఊ బాడీ పెయిన్స్ వస్తాయి అది తింటే
ఆ అవును నేను కూడా హస్ స్టల రోజు ఆలునే తింటా
ఆలు టమాటో అవి మొత్తం ఇగ హాస్టల్ మొత్తం అంతే
ఊ ఊ
అసలు స్లైఫే అంతా వెజిటేరియన్ వాళ్ళకి ఇంకా మొత్తం టమా టోలునే ఇంకేము
ఆ
ఎ ఎగ్ చేసినప్పుడు టమాటోనే చికెన్ చేసినప్పుడు టమాట్ టోనె
లేదంటే ఆలు పెడతరు చికెన్ చేసినప్పుడు ఊ
లేదు లేదు వీక్లీ కో వీక్లీకొక ఒక త్రీ ఫోర్ టైమ్స్ తింటానేమో నేను ఆలు టమాటో
ఏదయ్ కర్రీ నచక్ పోతే ఇంకా అదే దినల్స్
అంతే ఇంకేమి ఉండదు సెకండ్ ఆప్షన్ ఉండదు మనకి
అప్పుడప్పుడు దాల్ ఉంటది
అప్పుడప్పుడు అనిపిస్తది నాన్ వెజిటేరియన్ ఉన్నా బాగుండు అని
హ హా హ ఊ బయట కూడా తీసుకొచ్చుకోరా ఫుడ్
ఆ బయటికి అప్పుడప్పుడు వెళ్తాం నువ్ కాల్ నువ్ ఓఫరున్ కాల్ చేసప్పుడు బయటనే వున్నా
అవునా నేను ఆఫ్టేర్నూన్ మీకు కాల్ చేసినానా
చేసినావు ఎల్లో అన్నావు కట్ చేసినవ్ మళ్ళీ
ఆహా
ఊ సర్లే ఇగ మేం బయటున్న కదా అనేసి ఇక్కడికి వచ్చాక చేద్దాం అనేసి సైలంట్ అయ
ఐతే ఇగ ఎవరో ఫోర్ మెంబర్స్ వరకు కాల్ చేసినారు ఇంక వాళ్ళ వాళ్ళ ఇట్లో ఎవరో లేరని కొన్ని సైలెట్ వున్నా నేను కూడా
ఓకే నేను మళ్ళీ కాల్ చేసిన ఇంగ బయ టున్న కదా మాట్లాడడానికి ఎట్లా కుదరేదు కదా హాస్ల్కి వెళక చేద్దాంలే అని సైలెంట్ అయినా ఇగ
ఓకే
ఆడైందా ఇప్పుడు మరి
ఉయి అయ్యింది
ఆ
ఉ
ఫ్రెండ్స్ అయ్యారా మరి ఇందులో
లేదు నేను ఎవరితో అంతా ఇంటరాక్ట్ ఏమవ్వలేదు వాళ్ళందరికీ మ్యారీడ్ అంటా
ఓకే
ఊ మ్యారీడ్ అయ్యి టు కిడ్స్ ఒక టూ మెంబర్స్ మాకు కాల్ చేసారు టూ కిడ్స్ త్రీ కిడ్స్ ఉన్నారు వాళ్లకి ఏమో వాళ్ళు కార్య యాప్ లో నుంచి చూసి కాల్ చేసి
కార్య మనకు కూడా ఉన్నది కదా అ అట్లా ఎట్లా ఇ నెంబర్స్ ఏడ దొరుకుతున్నాయా అనేసి
యాప్ అందులో ఉంది కదా ఒక గ్రూప్ ఉంది కదా కార్య యాప్ కి ఆ గ్రూప్ లో చూసి కాల్ చేస్తున్నారు అంతా
ఓకే నాకైతే మ ఫ్రెండ్ ఇచ్చింది ఉహు మా ఫ్రెండ్ ఒక ట్వంటీ మెంబర్స్ ఇచ్చింది
ఆహా
అందులో చూసి ఎవ్వరికి చేయాాలి అర్ధం కావట్లేదు అసలు అన్నే మెంటాలిటీ ఎలా ఉంటది తెల్దు కదా
అవున అవును నాకు ఒక టూ మెంబర్స్ ఏమో కాల్ చేశారు మానస అనేసి బాగు కానీ వాళ్ళిద్దరు కూడా మ్యారీడే
కే ట్రై చేద్దాం అనేది ఆ మా ఫ్రెండ్ కూడా అన్నది ఫ్రెండ్ కూడ్ త్రీ ఫోర్ మెంబర్స్ చేసిరట
ఆ
అందరం ఓ కపుల్సేన్ ఆ మ్యారీడే ఉన్నరు
అవును అవును
ఉ
ఆ
అందరు అలాంటి వాళ్ళే ఉన్నారంట ఇందులో మరి అవునాహ్
వాళ్ళందరు మ్యారేజ్ అయిందంట ఆ పిల్లల అరుపులిని పించడం ఉ గోలగోల ఉందంతా ఉ
ఎలా ఉంటది ఎవరికన్నా ట్రై చేద్దాంలే ఏం కాదులే ఏమనరులే అందరు కలిసే కదా అనుకొని ఇగ చేేసేసా
ఉ
అదే డీపీలు కూడా లేవ్ ఎవరువన్న చూసి చేద్దాం ప్రొఫైల్స్ చూసి
ఆ అవును అవును అయిన ఇగ కొంతమ మంది కాంటెక్స్ వాళ్ళకే పెట్టుకుంటారు కదా ఎలా అయినా
డిపిస్ కూడా లేవు చూసిచేద్దామంటే అందరి బ్లాక్ అండ్ వైటే ఉన్నాయి సర్లే అందరు కలిసే గదా అనేసి చేసేసా నేను చెప్పింకా నైట్ చికెనా అస్సల్ తింటావా తి టవా
ఎప్పుడో ఒకసారి తినాల్సి వస్తది అప్పుడు ఏ లేదు వెజ్ ఇక్కడ హోయి ఈ హాస్టల్ అయితే ఓకే కర్రీస్ బానే చేస్తాద్ అంటి
హ్మ్మ్
హ్మ్మ్ ఇంకా వేరే హాస్టల్లో అంతేం బాగుండవు కాని టిఫిన్స్ టిఫెన్స్ కూడా ఏం ఆ ఫోర్ ఫైవ్
ఓకే
మీకు హైద్రాబాద్ గాబట్టి ఎక్కువనే ఉంటద్ అక్కడ
ఉమ్మ్ ఫైవ్ లో ఉంటయి సిక్స్ లో ఉంటయి ఉ తీసుకున్ దాన్ బట్టి ఉంటాయి మా ఏరియా సైడ్ అయితే ఫై ఉ మేము స్టార్టింగ్ ల వచ్చినప్పుడు ఫోర్ ఫై ఉన్నది డిమాండ్ డిమాండ్
ఇగ ఇక్కడ ఒవరన్ ఇది ఏరియాలో అవంత ఏమ్ ఉండదు కాబట్టి సో ఫోర్ పైవ్ లేదంటే ఇక్కడ కూడా చాలానే పెడుతుండే
హ్మ్మ్
ఉ ఓకే మరి ఆ బయ్